హల
క్క
ఇగ ఆయ్
ఏలి ఫూన్ కన్ మా చీర అక్క హలో అహ హ ఇనవడతాందా
ఆ ఇనపడతాంది
అదేలె ఇనబడ్ రొండ్రాల గాబటి సౌండ్ అతదా బైట్ కత్ సనగ
కూర్సున్నా చెట్టు కింద
సెట్ట్ కింద కూసున్నావ్ గదా ఓ అదేలె తిన్నార అన్నం మరి కా బు పాగ్ పండుమిరుపుకాయలు అదే త్రీ ఫోర్ వంకాయల్ దెచ్చి కొద్దిగా దంచాలిగ,
ఆహా
అప్పుడప్పు దంచుద్ద్సా అని అన్నీ కడిగి ఆడ వెట్టినా రెండు కిలోలులెంత తెంపుకొచ్చిర్రు ఇప్పు టమాటాలు ఉన్నయా చేేలల్లో, హలో హలో అక్క హలో, హలో హలో హలో
అట్లా అడవేంది
నాకినబడు సిగ్నల్ సరిగ లేనెట్టున్నది
నీకు లేదా ఎంది
నేను బయటికే వచ్చిన అందుకే సిగ్నల్ ఉంది పుల్లుగనే వుంది ఈడ
టచ్చి సేలో
ఏ ఇప్పుడు మంచినే ఉంది. ఇప్పుడు దాక ఒక్కోసారి నాది రాట్లేదు ఎందుకో టచ్చి మరివట్లో దేనివల్నో. ఇనవడుతాంది పినబడుతాందిగా అదే టమాటలుల్లే టమాటలు ఉన్నాయా
టమాటల్లెవ్ మొత్తం కూలొల్లు పచ్చికాయల కలిసి కోసుకపోయ్యర్రూ
అంతేనా
ఆ
ఇప్పుడే కూరగాయలవి వత్తె ఎందుకన్న మంచిదని తీసుకున్నా ఒక కిలో
చూడాలా లోపల మరింగ ఏమన్నా పా ఏమన్నా ఏన్నన్నా ఒకటి ఉందేమో చూత్తారులే
ఆ సరే క తిన్నారా
తిన్నం
ఏపురేష్ నంబర్
ఉత్తనే ఉన్నా ఇంగ త్తనే చెట్టు కిందనే బ కూసోని ఉన్న పడుకున్నా ఇగ
నీలు బెట్టుడు అయిపోయిందా మరి
నీళ్లు పెట్టుడే అది ఒక పాయ పారేసరికి గంట పడుతది
ఒ పాయ బారేకి గంట పడుతాందా
ఆ మూడ్ సాల్లకు వోయెసరిక గంటై
మ్ హుమ్ మరి బా బావ మరి
ఆయన కింద ఉన్నాడు నేను పైన
ఎళ్లి ఎళ్ళినకాడ నుంచి నువ్వు ఉన్నావా
ఇంజన్ కాడ కాదు పైన నీళ్ళు పోసే కాడ తోటకాడ
అంటే కింద నీళ్ళలు కింద పై నుంచి కిందికి కదా నీళ్ళు కుంట నుంచి పై
కుంటలో ఇంజన్ పెడతాం గాని ఇక్కడ మన తోట సార్లు ఉంటాయి చూడు పైనా సా లలో నేనుంటే బావ కిందసాలల్లో ఉన్నాడు
కిందసాలల్లో ఉన్నాడా
ఆ
అదెలె అదే మొన్న రా సవంతకాయ పెడతాంటె చూసిన ఏదన్నా కాదా పైన బావున్నాడు కింద అక్కున్నది
సో ఇంక ఇప్పుడు ఏముంది లేని నేను ఇంక సెట్కిందాన్న అట్ల పండుకున్నా
అంతే నా
అట్లా ఏం కూర్ చేసినావు మరి
నన్ పప్పుండి నాఅక్క ప ఉన్నా
ఆ
తగమారు సబ్ కూర వండిన పల పాలు పోసి ఇయాల సగం అందరికి అప్పులు ఏసి వదిలిన
అదే
కూరగాయలు ఎమ్ లేవని ఇందాక ఇప్పు కూరగాయలు ఆటో వత్తాది తీసుకున్న కూరగాయలు ఇగ
ఉహు
పాలకూర టమాటాలు తీసుకున్న రెండే ఇంగ ఎం తీస్
తొందరగానే వాతండే ఆ కూరగాయలు ఆటయినే మద్ ధ్యాహ్నం అయ్యేది పన్నెండు
పననే ఏదో ఏదంటే ఇప్పుడు కూలోల్లు ఎవ్వరు లేరు గదా అక్క చేన్లల్ల అందరు చేనులలకు పాయె
ఆ హా
కాని అలవాటు కోసం వత్తారు బా దగ్గర దగ్గర ఇప్పుడు ఇంటికాడ ఉన అట్నే ఉంటారు
అంతే లే
ఎలా పస్ర అంగడికి అదం సాయంత్రం మళ ఇం సాయంత్రం రావాలంటే ఇబ్బంది కదా అయినా ఇంగా మల్ల రేపు మల్ల అంగడేనే రేపు బుధవారం అంగడేనే అంగడి అంగడికి పోతాడుగా సైల్ అయితే ఆయనకు
అది
ఇగా వాళ్ళ భార్య వాళ్ళ షాపు లో ఉండి అమ్ముతా ఉంటది పోయిన ఒకసారి షాప్ కాడికి
ఉహు ఉలువుల షాప్ బెట్టిరా వాళ్ళు
ఉ కూరగాయల షాప్ ఉంది గా అక్క మార్కెట్ దగ్గర మకు ధ్యాస్ ఉంట మెన్ రోడ్ అదే హ ఏదో రిజిస్ట్రేషన్ చేసేది ఉంటది చూసినవా అట్ పక్క ఆ సైడ్ గల్లికి ఆ గల్లికి ఉన్నది కిరాయికి తీస్ కునుండి సోముతా ఇంగ మరు గి ఊ వాళ్ళు ఈ ఊర్ ల ఆగిన భద్రాచలం దగ్గర్ ఉన్నాయి
అది
గందుకనే ఊరుము కేతా కూరగాయాలు అమ్ముకుంటున ఆడుంతది ఇన తాయి తాముడి ఇగ ఉల్లేకి వత్తాది అన్ని ఉల్లేకి అలవాటు అయ్యిపోయింది సరే అ
అ అమ్ములు ఎం చేతంది
అమ్ములు అదే శని వేచ్చింది ఆమె దిమ్ ర్ తాన్ఏత్రమ్ ఆ మీర్ మిరపకాయలకు తెంప రమ్మంటది పోయి దెంపు అదే అంత్ కు మిరప్కాయల్ దేప్కారమంటే దేం వచ్చింది ఇప్పుడై ఏని వేయింది
వచ్చిండా
ఆ అమ్ములు గోసిందా ఏమన్నా సాంబయ్య కోశిచిండు చేరి వెయ్యి తీసుకురమ్మనది గా వాళ్ళ నాన్న ను అట్లైతే కుదుర్తలే అని పంపించినా పొద్దునే
అదేలే
హు అది వంతే ఇప్పుడే స్నానం చేసి టిఫిన్ చేస్తే తిన్నర్
హు హు
ఖుషిగాడు పొద్దానుచి కొట్టుకుటను ఇంటికాడున్నాడుగా పొద్దాలిస్కేలోచ్ ఎలా పోలే వాంతి చేసుకున్నాడు ఒక వాంతి పొద్దున్నే
ఆ
నే గొట్టిండు ఇంగా ఇంటిగానే ఉన్నాగా స్కూల్ పోబుద్దుగా
ఆహా
ఇగా పొద్ధనుచి పొద్దు ఫోన్ ఎప్పుడో దొరుకుతదా అన్ చూస్తానడువాడు
వామ్మో
హు అందుకని ఇయ్యలే ఇయాలా ఫోన్ మాట్లాడేదుందన్ని అరేఫా ఫైయా ఈ ఎఫ్ ఆర్కే ఇంకా టీవీ బాలన్స్ ఏసుకుండు టీవీ చూస్తారీగా
అయిపోయినాయ నీ టాస్కులని ఇంగా ఇరవై
ఆ నిన్ననే అయిపోయిందాక్క నీతోటి ఇగాని నిన్న కాల్ కనెక్ట్ ఏందో మరి పోయింది నాకు అది పడలే ఎందుకో ఒత్తే పడలేద్ మర్ టైం రెండు నిమిషాల ముందే కట్ అయిందా. మరి ఎటనో అర్థం కాలే. అసల్ అది కల అది టాస్క్ పూర్తి కాలేదు నీది. అందుకోసం అని ఇప్పుడు మళ్ళా చేయాల్సొసుంది.
అదే
నిన్ననే అయిపోయింది నీనునే నున్నాయా
ఆ
ఎందున్నాయ్
ఏంటి
టాస్క్లు అదే ఏనున్నాయ్ ఇంకా
ఎట్లా నాయ పది పద్దున్నాయ్. పద్ నున్నాయి ఇంకా.
పదున్నాయ్ నాకు ఒకటా రెండా.
నీకు రెండున్నాయి ఇంకా చేశేది.
రెండు ఉన్నాయా.
ఆ పూర్ణిమకు ఒక మూడట్ రెండు అట్టు ఉంది. ఉషాకి రెండో మూడో ఆమెకున్నయి.
ఓ ఇంకొ కొంతమంది ఆ సౌండ్ తక్కువ అవ్వదూ
ట్టే ఉంది
హా
నీకు రెండో ఏమో జేయాలా
అడికి ముడైతే హుఫా మళ్ళీ
హు ఐదు మరి ఇంకా ఐదు ఉంటాన్నాయ్గా
ఉషకు ఒక మూడ అట్టు ఉంది మరి. శ్రవంతికి గూడా మూడో నాలుగోద్ అయితే.
అదే మనిషికి మూడు వేలు ఇయ్యరాదు పనైపోతది మూడు రోజులు ఆగ్
నీకు ఇప్పుడు దీని తోటి ఐదు కాల్స్ అయిపోయినట్. టేనా
ఆ అయినయ్ అక్కా. ఫస్ట్ ఫస్టే పోగొట్ టుంటిది గదా నేను. మళ్ళ నాలుగుది ఏ మాట్లాడ మద్దెల సగం కట్ట అయినట్టుందీ, ఒకటి పూర్తి అయింది ఇపుడు. నిన్న పూర్తి అయిపోయేది కాని నిన్నా కాల్ కా డిస్కనా అది కనెక్ట్ అయిపోయింది ఎందుకో మరి. అందుకు ఇబ్బందైంద్
ఆహా
లేకపోతే పూర్తయ్యేది నిన్ననే అయిపొయ్యేది. అయినా నేన్ బ్యాలెన్స్ ఏపిచ్చుకున్నా లేండి. కైనా మంచిదనీ. బాలెన్స్ ఏసినా నిన్న ఫొన్ లా బాలెన్ అద్ అయిపోతే. ఎట్లయితే ఈ నెల ఉండనీలే అ డబ్బులు ఉండేది లేంద వచ్చేది అహ వచ్చేదాంది త్త కదా
హ
అందుకని ఫోన్ బ్యాలెన్స్ ఏశినిగా.
ఆహా
పదైయిపోవాలే అందరీ అయిపోతనే పడతయని కాసేపు అంటారట ఇగ మరి తెల్వదిగ.
ఉ ఊ
సాంత వచ్చా
ఏ
ఓ అవును స్తాను
ఇంకేం జేతంతి అయితే జర వాడినింటికానే ఫులిహోర జె తరుసినజ
కాసేపు నాద్ ఒత్తిండు, కాసేపు వాళ్ళ బాబాయిది ఒత్తిండు, ఇప్పుడు అమ్ములక్క ఇయమనదనీ అమ్ములక్క ఇయ్యదుగా. టీవి చూస్తాండు, నా టాస్కు ఎప్పుడయిపోతదా ఎప్పుడు ఫోన్ చూద్దాం. నేను చెప్పలే ఇగ చెప్పను ఇప్పుడు. సాయంత్రం దాకా, నేను చెప్తే ఫోన్ వా వాయిస్తూనే ఉంటది ఇగ వద్దు. అందుకే చెప్పలే ఇంక. నేను బయటకి వచ్చి మాట్లాడతాన ఇగ లోపల టీవీ వన్స్ కాలకేసుకొని సాయాత్రం దాక ఉంటావ సేనుకెళ్లమో వత్తవా మద్దానం కీ
ఏం చేస్తాడో ఏమో ఆయన ఇష్టం. ఎప్పుడు అంటే అటు అప్పుడు. పోతా అంటే నేను ఇప్పుడే వస్తాన్ని నా
ఆ
కాయలు గేడింగ్ చేయద్దామన్నా కానీ ఒక్కదాని చేయబుద్దు అయితులే
మ్య
తేజ తాలుగా ఏరుద్దామ అంటే కూడా ఒక్కద వశపడతలేదు ఘాటుకి
గాటు ఎక్కువ ఉండదు మరి నలుగురిని పిలవకపోయినావా మరి
హ ఒక్కారుద్దరు నువ్వు ఏం కొత్తవ్ ఆ ఒక్కదానివి ఏం చేస్తాలే అంటాం ఇంగా
అందుకే ఒక ఇద్దరిని పిలుచుకో నీతోటి కాక
అదే చూడాలి ఇగ
అట్లయితే తొందరగా అయిపోతది నువ్వు ఒక్క దాన్ మ్మ్ టైం కాలేదక్క కాలే ఇంకా గన్నుతున్నాయి
ఆ పది పదయింది కదరా
ఆ అయిందక్క
సరే నేను చేత్త అట్లనే లైన్లో ఉండు
ఆ నేను బంద్ చేసినంక